హలో
గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తునరండి? ఎటు వెళ్ళారు?
కరువు పనికి పోయినమండి
ఆ తిన్నామండి పొద్దుగల లేసిపోయినం ఆరు గంట్లకు ఎవరెవరు
ఆ ఆరు గంటలకు పోయి ఎన్ని గంటలకస్తునరండి? ఎన్ని గంటలకస్తున్నరు ఆరు గంట్లకు పోయి?
పదకొండు గంట్లకండి పదకొండు గంట్లకు ఫోటో దీసుకొని ని పదకొండు గంట్లకచ్చినం ఇప్పుడు అచ్చి అన్
అవునా ఏం కూరండి?
గోంగూర పచ్చడ
అవునా అండి ముసలమ్మ ఏం చెత్తుందండి?
ముసలమ్మన్నం తింటాంది అన్నం పెట్టిన పొద్దుగాల బోయిన్ నం ఆరున్నరక్ పొద్దున నాలుగు గంట్లకు లేచినమ్, ఊడ్చినం చళ్లినం
ఇంటికాడున్న అమ్మగూడ దిన్లేదా అండి ఇప్
తినద్ తినదండి మేమచ్చి ఏస్తనే తింటది ఇప్పుడే వచ్చినమండి ఇంటికి, పడ పని చేసి పొక్కల కాడ మట్టి తవ్వి తవ్వి ఇప్పుడే అచ్చినం వచ్చి అన్నమేసుకున్నమ్ తిన్నం ఇగ కూర్చొని మాట్లాడతానం ఎంజెత్ త్తారండి మీరు?
ఏం లేదండి మీ కొడుకు ఏమంటున్నడండి మరి?
మా కొడుకు ఎంజెస్ పోతనంటున్నరండి
అవునా అండి మొన్న పెళ్లి రోజు రోజు ఫోన్ చేసిండండి అ ఫోన్ చేసి అంటే సెల్యుల ఇట్లా ఫోన్ ఎటిందండి అత్తవా రావా మీ అమ్మని తీసుకుని రమ్మా హ్మ్మ్ అన్నాడండి అంటే నువ్వేరా మా అమ కాదు నువే ఆచి తీసుకొని పోదుర అని అన్నానండి అంటే.. నువ్వు నువ్వు అత్తనే అత్తం లేకపోతే రాము అని అన్నానండి అన్న తర్వాత వాత మీ అమ్మను ములుగు ఆకు తీసుకురమ్మను అని అంటే మరి ములుగాకు ఒక మల్లా తర్వాత పైసల్ లేవు నాకడ అన్నాడండి... మునుగకూ అట్టే గాని హటర్ రావడానికి ఉండయా అండి అని అన్నానండి
ఆ
అన్న తర్వాత అ అన్న తర్వత ఉన్న తర్వాత వెయ్యి రూపాయలు కొట్టిస్తా మీరే రాలి అని అన్నాడండి లేవ అన్నాడండి డి మళ్ళీ వేయిరుపయిలు కొట్టిస్తా అంటానండి
ఆ వేయి రూపాయలు మస్తు
అదే వేయిరుపాలు పట్టుకొని నువ్వే రా మరి రాదట అని చెప్పినండి ప అతే సరే అత్త అని ఆదివారం రోజు సాయంత్రం ఫోన్ చేసిండు అండి ఫోన్ చెతేమా ఇంట్లో మంగలవళంలో గతాం చెప్ప పర పే పర పేరు ఉన్నారండి అంటే పిల్లలు డాడీ వత్తనవ అని ఫోన్లు చేసిలండి రెండు మూడు సార్లు నిన్న పొద్దున
ఆ
అంటే చేస్తే అట్టలేను రా మందు కూడాతానా డి పిల్లల మీద పిల్ల మీద పిల్లల మీద బ మీ ఆలోచన లేదండి ఎలాంటి వాళ్ళు రారు ఇంగా
కూతదులుపు పదిహేను రోజులు కూతదులుపుడు ఉన్నదట ఇక ఏదో ఒకటి ఇక అందరు అందరు ఏదో ఒకటి తప్పులు చేవించుకొని రాలదునండి ఏమున్నది ఇక
అ అట్లా చేసినా మే నువ్వు వచ్చినా ఒకడే రాకున్నా ఒకడే అంటున్నాడుండి
అట్ల అన్నాడా ఎవన్నా
ఆ
మీరు అచ్చిన ఒకటే రాకుండా ఒకటే అట్లీ కదా
మొన్న పోన్లా అంటున్నాడు
ఇయ ఇద్దరు కాస్త వచ్చే ఇద్దరు వాళ్ళ కాస్త వచ్చేలేక వాళ్ళు ఉండరు ఎక్కడక్క ఎక్కడ వాళ్ళు అక్కడ
అంటే మీకు అంత
ఇక మీ హ ఇక ఎవళకి చెప్పినా ఎవరు ఇంట లేరండి మీరు ఇ ఆయన చెప్తే ఆయన ఇంట లేరు నువ్వు చెప్తే నీకు ఇంట లేవు ఇ ఇ లేరు తేలేదు ఇగ
తీసుకొని పిల్లలని తీసుకొని ఎట్లా రావాలండి మరి మా అమ్మ మా అమ్మ ఊకె తీసుకొని అచ్చ అమెకు పని లే పాడలే కంటే పనుండది
అ ఇగ అట్లా అనుకుంటే ఎప్పడుకిచ్చి తీసుకచ్చి తీసుకోపోతలేదా అండి తీసుకొచ్చి తీసుకోపోతే ఏమైతేలుదు ఏమైతద అర్రే
ఆ
ఒకసారి అంట మీ పెద్దయ్యక్కతోను మాట్లాడరాదండి
ఎందని ఉన్నదా అండి
ఇక్కడ లేదు గాని అక్కడ ఫీల్ అయితే బాధపడుతందండి మళ్ళ నేన అన్ననకు కాని అందరికి ఫోన్ చేస్తాంది కానీ
ఉమ్
అందరికి ఫోన్ చేస్తాంది గానీ మాకు ఫోన్ చేసి మాట్లాడుతలేదు నేన అంతా పాపపు దాన్నా అండి అనంటాండి
ఇంగ ఇంట్లో వాళ్ళ భర్త బద పెట్టే మాటలు మాట్లాడడండి ఎట్లా మాట్లాడాలండి మరి
అరె వాళ్ళు మీరు మీరు ఎన్నో ఉంటాయి గని యారాండట్లదే మున్నదండి మాట్లాడుకోవచ్చు కదా మీ మీద ఏమున్నా ఏం లేదు కానీ నాతో మాట్లాడక ని అంత పాపపు దాన్నా నేను అంతది అన్నా నేన్ ఫోన్ జేత్తే ఎందుకు ఫోన్ జేత్తే బీజి అని అచ్చినప్పుడు మళ్ళా ఎందుకు ఫోన్ చేసిందో చేయొద్దా ఆ అని బాధపడుతదండి మీ పెద్దక్క
పిల్లల కాడ ఉన్నద ండి అందుకే చేయలేదండి ఇగ చేద్దాం అనుకున్నా గాని అంతాల్నే నాల దాంట్లా బ్యాలెన్స్ అయిపోయినాయియండి బ్యాలెన్స్ కూడా నేను ఎవ్వరిని ఎయ్యిమని చెప్పలేదండి చెప్పకుంటే ఆయిన దాంట్ల ఇప్పడికి వేస్తాడండి డబ్బులు ఆయన దాంట్ల ఎసేసరికి ఆయన ఓ బ్యాలెన్స్ అయిపోయినయని అయిన దాంట్లోకి మెస్సేజ్ అచ్చిందట అండి అట్ల చూసుకొని వేసాడండి లేదు నాది చేయడం తప్పే అండి నాకు వాళ్ళు వాళ్ళు ఆయన మాటలు అనేసరికి నాకు చెయాల అనిపిస్తలేదాని అందుకే చేస్తలేను
అంటే ఆయన సేల్లితోనే అది చేస్తలేరు కదా ఆయన సెల్ కైతే చేత్తలేరు కదా ఆమె సెల్లుకె చేయ్యరాదు ఇగ మనిషి ఆయనేం ఆ మా ఏం చేస్తారు రక్క ఏం చేస్తార అని ఫోన్ జెయ్య రాదు అంటే అయన సెల్లు జేయకు ఆమె సెల్లు కు చేయ్యి
లేదండి మా మా అసలు నువ్ ఒక విషయం చెప్పనండి మా మీ మొ మి ఇగ నన్ను బాధ పెట్టినట్టు అన్నారు కాబట్టి వాళ్ళే నెంబర్ తీసేసుకున్నారండి వాళ్ళ స్టేటస్ అత్తలేదు వాళ్ళ వాడసాప్ వత్తలేదు ఒక మా అక్కదే అత్తుదండి
మీ అక్కది మీ అక్క బాధ పడుతంది ఇగ మీ బావ అంటేది ఎ తీసేస్ సిండో మనక్
నాగు అంత అంతలే అంత అంత నీను లేకుంటనేం చేయలేదండి నేను వాళ్ళ బాబు బర్త్డే అని వాళ్ళు ముందు పెట్టకుండా నేను ఇలా వాళ్ళ బాబు బర్త్డే గా ని ఇయల స్టేటస్ పెట్టానండి అందరికంటే ఫస్ట్ఐదున్నరకే లేచి పెట్టానండి
ఇయ్యల ఇయ్యల బర్త్ డే ఆట కదా
ఆ చేత్తరాట్న
మామూలుగా కేక్ తెచ్చి కట్ చేస్తారా చిన్నగా ఇంట్లో మన్న కేకు దెమ్మని తిడుతాండట వాళ్ళ అబ్బాయి
అవునా
బండి కరావై యాభై వేలయినా అట నిన్ననే బావయింది బండి
అవునాండి
అదే ఉమ్ ఇయ్యల రెండు గంటలు పనికిగిపోయచ్చిండు మళ్ళ వంద పనికి వచ్చిందండి
మల ఆంటీ ఏమ అంటలేదా అండి మరి మా మామయ్య కంటే పానం కొట్టుకుంటుంద అండి పిల్లలు వేళ్ళి ఇంట్లో వాళ్ళకే ఆలోచన తెదు కదా అండి ఆయనకు లేదు ఆమెకు లేదుండి
నిన్న అడిగినా అండి పోయి తీసుకరాపో బిడ్డ ఇట్లా ఏం కా అనీ బ్రతిమీలాడిన
ఆ
బ్రతిలాడితేసిందమ్మ పూతదులు కూడా వచ్చింది రేపటి నుంచి పదిహేను వేులు పూతదులు పో పోవాలే అంటండు
అవునా
ఇది ఒక్కసారికి తీసుకోని అత్తే ఏమైతంది నేను ఏమన్నా కొట్టి తొలిన్న నేనేం చేసి న నేనైతే నేనైతే ఏం అనలే కదా అదే చిన్న లొల్లి కి కేకట్ట ఏేసి పోయింది అ ఇది ఒక్కసారికి అతి ఏమైతుంది కాలు కక్కుస్తాం అట్నే అన్నీ రావాలే అని అని చూతాంది అంటండు
ఆ వాళ్ళ ఫ్రెండ్స్ కొంచం కొంచెం హెల్ప్ బాగానే చేస్తారు కదా అండి మరి వీళ్ళ పనులు వాళ్ళంటే వాళ్ళ పనులు వీళ్ళంటే ఒక్కరు రోజు పోవడానికి ఉండరా అండి అట్లా మరి సాహితలు బాగానే ఉంటాయి కదండి వాళ్ళు ఒక్కరోజు దులు పో అంటే దులుపర
ఫ్రెండ్స్ క అందరికీ పూత వచ్చింది కదండి ఎవరి ఫ్రెండ్స్
ఒకరి ఒక ఒకరిది తర్వాత ఒకరిది ద దులుపుతారు కదండి అట్లా సేవ్ చేసుకోవచ్చ ండి ఎవరైనా ఫన్స్ ఉంటే రయ్య రయ్య ఉరుకుతారు కండి మన అవసరాలకి ఎవరొస్తారు అండి ఇప్పుడు మరి
అని అవసరాలకి ఎవ్వరు రండి అట్లా ఆ పతి ఆపతన్నప్పుడు పోతారు ఫ్రెండ్స్ గాని ఒకరు తాగొత్తునే కదా అండి తెలిసేది మీ అంత ఆకచ్చ అనే రేపు అయ్యో ఇది తాక వచ్చింది అని ఇంకోసారి ఆలోచించుతారు
అట్లా ఫ్రెండ్స్ వాళ్ళు అవసరానికి ఇప్పుడు వాళ్ళతోనే పనేందని ఉండాలండి మనం అంత మనం అయితే అందరం ముందే పోతాం ఉరుకుతాం కదా అండి
మనం అరే మనం ముందు ఉరుకుతాం కాని మనలాగా ఇంకో వేరే టోలు రావాలని రూల్ ఉన్నదా వోత్తర కొంతమంది ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక రకంగా ఉంటందండి
కాదండి నమ్మకం కొద్దీ వస్తా ఎల్లుండి వస్తా అని చెప్పిళండి చెప్పిన తర్వాత కూడా రాను నే నేను రాను నా అక్కడ పైసలు లేవు మీరే రాలంటే మాకడ కూడా లేవు డబ్బులు మరి అని మేము అన్నామండి
వెయ్యి రూపాయలు ఇస్తానన్నదండి మీ అక్క ఇస్తానన్నదాట
ఆ
వెయ్యి రూపాయలు ఇస్తా పో అయ్యాక దండం పెడతా తండ్రా పో అని అంటే మంగళారం పోతా అని అన్నాడాదంటా
ఆ
అయితే మళ్ళీగ నిన్న వంద పని కీ పోయి వచ్చినంక వెయ్యి రూపాయలు ఇస్తారా ఈనయ పట్టుకపోదురా అంటే మళ్ళా త అన్నడట చేను కడిగిపోయి పొలం కడిగిపోయిండట రాలేదట
ఆ
ఇత్తననే చూసినా అన్ అంటాంది.
అవును ఎక్కువ అసల్ మనుసుల్ లేదా అండి మీది మా టలకు వాళ్ళు వీళ్ళు పోరాదు తీస్కరాపోరాదు అయి అంటేనే ఆయన
అట్ల కాల్లో సారు తకుసం కాదు కాని ఆయనకు మ సుల ఏది తట్టింది అన్ నేన్ కొట్టకపోతిని, తిట్టకపోతిని నన్నొక అవులగాన్నీ చేసి వాళ్ళ ముందట నేనొక అవులగాన్ని అయిపో నాని తట్టిందండి.
తట్టిందంటే మరి మీర్ జేసే పని కరెక్టే కదండి ఇంట్ల నువ్వు కష్టం చేయంది ఎవర్ ఎందుకు అంటరండి ఓవర్ తోన్యూ మాట వడద్దు అన్న మా మాట మీద నేనుంటానండి ఆయన చేసేది అలానే ఉంది నే అనేది అలా ఉంది కాబట్టి అత్నే అయిపోతుంది అది చూసేవాళ్ళకి కూడా
అదే నేను ఇన్ని రోజు మంచి పేరు తెసుకొని నేను ఇప్పుడు నేను కొట్టేపాటిక తిట్టేపాటికా నన్ను హవులాగాని చేసినన్ని అవ్వగారి ఇంటికి పోయింది. అవున్ తుందట అండి
వాళ్ళేమ్మీ ఏమంటలేదా అండి మరి
వాళ్ళ మమ్మీ ఏమంటలేదండి
మ్
ఎందుకు అనది
టైం అయి పోయింది. టైమ్ అయిపోయింది మళ్లీ జెయి మళ్ళ ఈ నెంబర్కు చెయ్యి అంటాన్న
ఆ ఏం కర్రీ